హలో బాగున్నావా
ఆ బాగున్నాంక బాగున్నారా
ఉ బాగున్నా
ఉహు ఇంకా ఏం చేయలేక ఫ్రీగానే ఉన్నా పనిన్ అయ్యిపోయింది
నేనా నేను ఇట్లా నేను ఇట్లా చార్మినార్ ఏరియాకు వచ్చిన ఇట్లా చూద్దాం అనేసి
ఉహు ఉ ఈవినింగ్ టైమ్ బాగుంటుంది
సూపరు ఉంది అది చూస్తే మాత్రం రియల్గా ఏదో
టైమ ఇంకా బా ఈవినింగ్ టైము బాగా అనిపిస్తుంది లైటింగ్ లైటింగ్ ఆదా ఉంటాయి కాబట్టి
అందుకే ఏం ఏమ్ గుడే ఈద్ ఇప్పుడే వచ్చాం చూనీకి ఇట్లా ఈవినింగ్ టైమ్ లో మంచిగా అనిపిస్తుంది అనేష్ చల్లగా
కలర్ కలర్ ఫుల్ లైటింగ్స్ అనేవి వెలుగుతా ఉంటాయా ఇంకా బాగుంటుంది
అవును ఈడ అయితే అందరు ముస్లిమ్స్ ఉన్నారు మస్త్ జాతర లెక్క ఉ జాత్ ఇతర్ లెక్క నడుస్
అక్కడ ఎప్పటికి అలానే ఉంటది లేక నేను అక్కడికి ఎప్పుడు రాలేదక్క
రాలేవా ఇండియాలో ఉంటూ చార్మినార్ని చూడట్లేవ్ అంటే నువ్వు
ఇ ఎక్కడ హోల్ నేన్ ఇంత వరకు
నువ్ చార్మినారే చూడాలెవ్వంటే తాజ్మహల్ ఏమయిపోవాలె అమ్మో చార్ తజ్మహల్ అవసరమే లేదు అదెక్కడో ఉంటద్ అది అవస ఉండది గని ఈ సాగరూ దగ్గర ఉండకుంటే అది ఏమంటరు బుద్ధ స్టాచ్యూ అదీ గోల్ కొండా ఏ ఏది ఒక్కట్గుడా చూడలేవా
నాగార్జున సాగర్ ఒక్కట్ చూసినానక్క అంతే అది టూరుకి వెళ్ళి చూశాను గంతే
బత్కేసిన ఒకట్ టనే చూసినవ్ గా
చూస్తా ఇంకా ఉంది కదా వస్తా నక్క మామలే అంటే బయటికి ఎక్కడికన్నా వెళ్ళడాని కీ మాకు టైం అనేది ఉండదు. అంటే ఒక్కదాన్నే వెళ్ళాల ఒక్కదాన్ అంటే లాంగ్ జర్నీ ఎక్కడికి వెళ్తాం ఒక్కదాన్ని తోడుంటే కదా వెళ్ళగలము
మ్ హ తిర్గాలి అన్నీ చూడాలి మనం ఇండియాలో ఉంటున్నాము బతుకున్నన్ని రోజ్ లన్న పా రౌండ్ ఏసి రావాలక్క ఈ లైఫ్ మళ్ళీ అట్ల అదే కదా ఆహా ఎంజాయ్ చేసే టైం రాదు కదా అంటున్నా రాకపోయినా మ మన ఫ్రెండ్స్ ఇట్ల ఎవరైనా ఉంటే వాళ్ళతోన్ తా ఆ మనం చదువుకునే టైం ఇంట్లోనే ఇదంతా వెళ్ళ ఎక్కడికెళ్ళాలన్న
అక్కడ మా వాళ్ళు గుడా ఉన్నరు రమ్మన్నరు అంటే రమ్మన్నారు నేన్ ఒక్కదాన్నే వెళ్ళాలి నాక్ ఒక్కదానికే వీలు కుదురుతుంది మా హస్బెండ్
ఫ్రెండ్స్ ఇట్ల కాలేజ్ ఫ్రెండ్స్ ఇట్లుంటార్ కదా వాళ్ళతోని వెళ్ళి చూసేసి రావాల
వాళ్ళ చదువులు వాళ్ళ స్టడీస్ వాళ్ళకి బిజీ అయిపోయింది ఇంకా
స ఫ్రెండ్స్తో కాకపోయిన గని ఫ్యామిలీ మెంబర్స్ తోని అట్లా మంచి అనిపిస్తారు రిలీఫ్గా చూస్తే హైదరాబాద్ లోనే మస్తు ఉన్నాయి రామోజీ ఫిలిం నగర్ ఉంటది స ది అదయితే కన్ఫామ్ గా ఎప్పుడైనా వస్తు వస్తారు కదా హైదరాబాద్ కి అది చోడో చోడ బాలనేసి
ఆ అంటే అక్కడ దగ్గర ద దగ్గరైనా అనిపిస్తుంది కానీ చనా దూరం ఐదు రూపా ఎంత కానీ అక్కడ ఏరియాస్ సపరేట్ దూరం దూరం లాంగ్ జర్నీ వస్తుంది అది అక్కడ ఏదైనా అక్కడ ఏది దగ్గర ఉంటుంది అన్ని డిస్టెన్స్ దూరం దూరం నే ఉన్నాయి
అవును దగ్గర ఉండవు అన్ని వేరే వేరే అవును మనమే ఒక రోజు అంత ఒక వారం పని అన్ని మానుకునేయా చూడాలి అనుకుంటే అట్లా వెళ్లేేసి రావాలేగాని కానీ ఒక్క రోజులో అయితే అన్ని కుదరవు దగ్గర దగ్గర అయితే అసలే ఉంటంది కదా ఎక్కడెక్కడో ఉంటాయి
ఒక వారం ని ఒక న ఐదు రోజులు గాని లీవ్ పెట్టుకున్నా అంటనా ఫ్రీగా చూసి తిరిగి రావచ్చు ఎంజాయ్ చేసేటట్టు ఉంటుంది చూసేటట్టు ఉంటుంది నువ్వు అడ్డ పోయి రావాలంటే కుదరదు
ఇంకేముంటాయి మన ఇండియాలో ఇంకా ప్లేసెస్ ఏవే ఉంటాయని నాకైతే హైదరాబాద్ లో ఉన్నాయే తెలుసు
తిరుపతి వెళదాం గుడి కూడా అప్పుడు బాగుంది అనా
అవును టెంపుల్స్ నా కూడా చాలా ఇష్టము ఆ వెయయ్యి స్తంభల గుడి క అంటారు చూడు ఎప్పుడైనా విజిట్ చేసావా బాగుంటదా
నేన ఎప్పుడైతే వెళ్ళలేదు
ఉ నేను క్రిస్టియని న నువ్వు ఓన్లీ చర్చ్ కి వెళ్తా మీ దగ్గర చర్చ్ ఇక్కడ వెలుసు ఇక్కడ చెన్నై లో ఒకటి ఉంటంది అది అవును గోల్డెన్ టెంపుల్ అంటారు కదా అది ఎక్కడ ఉంటది
టెంపుల్ అనంతపురం ఒక అనంతపురంలో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనేనా వయిస్ బ్రేక్ అయితుంది
ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుంది నీకు అది
ఆంధ్రప్రదేశ్ అమ్మ నేను ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వెళ్ళాలే ఆంధ్రప్రదేశ్ అంటే నాకు వైజాగ్ అంటే ఇష్టం అక్కడ బీచ్ చె అంట గేర ఎప్పుడైనా చూడాలి అని మూవీస్ రాలే ఎం ట్లుంటది కదా చూపిస్తారు కదా ఆ వైజాగ్ అంటే ఎట్లుంటదో అనుకుం
నేను చూసాను ఒకసా ఒకసారి వచ్చి చూసాను గేమ్స్ పరంగా వచ్చినామా గేమ్స్ పరంగా వచ్చినన్నామా అన్ని గేమ్స్ అన్ని అయిపోయి ఆ తర్వాత తా చూసోద్దామని బీచ్ అంతా చూసోచ్చినాము
ఉమ్ బీచ్ సూపర్ ఉందా
ఉ బావుంది మ్ అంటే లోపలికి పంపిలేదు
మ్ ఎందుకు ఇట్లా టికెట్కి గిట్లా తీసుకుంటరా అంటే మీకు అంపైయలేరా
టికెట్ అంటే అప్పుడు ఎవరిని పంపీలేదు లోపలికి మమ్మల్ని స్టూడెంట్స్ అనే కాదు ఎవరిని పెద్దవాళ్ళని కూడా లోపలకి పంపిలేదు. ఆ రోజు అలో చేయలేదు ఎందుకు అలలు వస్తున్నాయి అనే సీ వాట్ దగ్గర ఉన్నాయి అని ఆ రోజు పంపియ్ లేదు వి ఓల్లి రోడ్ సైడ్ నుండే అంకె, నిలబడి చూస్నము.
నాకుడ ఇష్టం ఎప్పుడైనా సరే వెళ్ళాలి. విజిట్ చేయాల వైజాకు ఆ గోవా బీచ్ లాంటివి ఒక చుట్టేసి రావాలా. ఇక్కడ హైడ్రబాద్ లో మేమ్ దగ్గన్నే ఉంటాం కాబట్టియ హైడ్రబాద్ అంటే య అన్ని నార్మల్లిగ ఏవి చూస్నా నీ ఓకే అన్నట్టే ఉంటాయి కానీ చూడనివి చూడాలి అనిపిస్తుంటది
మ్ అక్కడ కూడా బాగుంటుంది కనకదుర్గమ్మ గుడి ఇంకా టెంపుల్స్ చనా ఉన్నాయి
అవును మన తెలంగాణ హైంద్ర ప్రదేశ్ లోనే ఫుల్ టెం పల్స్ ఎక్కడెక్కడొ వాళ్ళో వస్తారు పేరు పత్తి గాని గోల్డెన్ టెంపుల్ గానీ
ప్యూర్ గోల్డెన్ టెంపుల్ ఎక్కడో ఉన్నది. ఇస్ కాన్ టెంపులు, గోల్డెన్ టెంపులు అన్ని ఉహు
కానీ ఇక్కడ ఇండియాలో ఉన్నవే చూడట్లే మనం ఈ ప్యారిసు ఇంకేవుంటయ్, ఇంకేవుంటయ్. సరే స ఇంకెమొ ఉ ంటే కద ప్లేసెస్సు, ఆ ప్లేసెస్ ఒక పని సరే వేరే కంట్రీకి ఎళ్ళడమే గ్రేటస్సల్కు ఆడ షాపి మాల్స్ వాళ్ళని చూస్తే చాలు ఇగ అదే పెద్ద మ్యూజియం లెక్కనియవ్ నేన్ చూస్తెనే, మ్యూజియమ్స్ గిట్ల ఎప్పుడైనా ఎల్లిండవా
అ మ్యూజియం అన్ అంటే వెళ్ళ ఎప్పుడు వె న్నేది నాగర్ సాగర్కి వెళ్ళినప్పుడే ఆ మ్యూజియం అట జుస్నాను మ్యూజియము ఇంక అంతే నాల్ననొజువు ఎ ప్పుడు వెళ్ళలేదు ఆ రోజు టూర్ కని వెళ్ళినప్పుడు చూస్నాం.
మేమ్ కూడా ఒక మ్యూజియంకి పోయినాము. సికింద్రాబాద్ లోనె సూపర్ ఉంటాది లోపలైతే స్టార్టింగె డైనోజర్ నోరు ఉంటది. దాన్ లో పల్ నుంచి ఒవాల, సైడ్స్ కి ఇట్ల పొత్తం చి కటు ఉంటాది దాంట్లోనుంచి ఇట్ల భయపెట్టిస్సరు. భయపడద్దు అట్లనే వెళ్లాలి లోపలికి లోపలికి మస్తు ఉంటది ఎప్పునైనా ఎళ్ళ్నప్పుడు వెళ్ళు, అన్నీ చూడాలిగా కానీ టైం ఉండదు, చూడాల అనిపిస్సదని టైం ఉండదు క అ
అన్నీ ఉంటయ్ ముందు టైమ్ దొరకదు మనకి
హు ఆశ ఉంటది వెళ్ళాలనిపిస్స్ సరే
అది ఉన్నప్పుడు
అంటే కుదిరినా గాని మనతో పాటు ఎవ్వరు కూడా ఉండరు ఆ అవును ఒక లేకపోతే ఒకటి
అంటుంది ఎప్పటికీ
నే లైఫ్ అంటే చాలా కస్ కష్టం అయిపోతుంది
మరికు ఏమన్నా చేస్తావా అక్క వంట ఎందుకు
వంటలా వంటల వంటలు ఏం చేయను కానీ తింటా
ఏ తింటా ఇంకా ఏది తింటా ఇష్టంగా
చార్మినార్ దగ్గరకి పోయినప్పుడుయిబ్బా ఆనే ముందల్నే ఒక షాప్ ఉన్నది దానిలో ఊసున్నా ఆహా షాప్ షాప్ లో కూస్తున్న ఆ బిర్యానీ చేసిన రాడా బిర్యాని ఉండే చార్మినార్ దగ్గర కూసున్న దాన్ని చూసుకుంటూ కుంటేనే తింటున్నా టార్మినార్ నా ముందే ఉంది ఆ చార్మిన నా ముందే ఉంది బ బిర్యానీ పెట్టి తింటుంటేగా బాబ్బ మస్ అనిపించింది దాంతో పాటు థమ్స్ అప్ దాగితే ఏక్ దమ్ము ఉంటారు తాగుతావా తంసప్
తంసప్ తక్కువ తాగుతాను గ్యాస్
ఏ బిర్యానీ తింటావా మరి
మ్మ్ తింటన
ఓకే బిర్యానీ తిన్నప్పుడు కఫంగా థమ్స్ అప్ తగు సూపర్ ఉంటంది ఏ ఏం కాదు
హల్డింగ్స్ తక్కువ ఎందుకంటే అవి ఎప్పుడు నుండే చేసి పెట్టింటారు కాబట్టి దాంతో గ్యాస్ అందుకు
అబ్బా అవన్నీ నమ్ముకుంటు ఉంటే ఉంట ఉంటావా
దాని కన్నా ఫ్రూట్ జ్యూస్ చేపి అప్పటికప్పుటికి ఫ్రూట్ జూస్ చేస్తారు కదా అది చేపించుకని తాగుతాను కానీ అవి మాత్రం మాత్రము తక్కువ తాగడం
బ హెల్త్ బాగా మంచి మెయింటైన్ చేస్తా అట్లయితే నువ్వు
తక్కువ కొంచెం గ్యాస్ వస్తాయి కదా అవి ఎక్కువ
అదే అందరికీ తెలిచిన విషయమే గాని మంచిగా ఉంటది ఎప్పుడైనా సరే టీష నా కోసమయినా సార్ బిర్యానీ తిన్నప్పుడు అయితే
నర్మల గా అయితే తాగాను బిర్యానీ తిన్నప్పుడు ఐతే తాగలేదు
తాగు ఏం కాదు ఒక్కసారి ఒక్కసారి తాగు సరేనా మంచిగా బిర్యానీ ప్యాకెట్ తెప్పించుకో ఆ ఒక బాటిల్ చిన్న పీచుకో ఒక్క చిన్న గ్లాస్ తీ చిన్న గ్లాస్ తిన్నంత తర్వాత లాస్ట్ తగు ఆ ఫీల్ ఉంటది మస్తుంటది
ఇ తిన్న తర్వాత కాల నేను మా నార్మల్గా ఐస్ క్రీమ్ తింటం
సయానీ
చాక్లేెట్స్ తినను ఐస్ క్రీమ్ అంటే బటర్ స్కాచ్ ఓన్లీ బటర్ స్కాచ్
ఫ్లేవర్ కూడా చెపుతున్నావా
తారు అది తింటను మా కోన్ లో వచ్చి మాత్రం తినను
అబ్బా నువ్వు అన్ని అట్లా చెప్తే ఈగ నేను ఏం తినలే
బటర్ స్కాచ్ కోను అవి పెడతారు కదా అవి తినను కోన్ లో పెట్టి తినను మా నార్మల్ గా కప్పులో వేసేస్తాను లేదంటేనా మనం బాక్స్ తీసుకున్నామంటే బటర్ స్కచ్ది ఆ రేట్ ని బట్టి ఉంటయీ చిన్న చిన్న బాక్సులు కాల్ కేజి ఆఫ్ కేజి అలా కేజి
ఏం కాదు అన్ని తినాలా మంచిగా ఎంజాయ్ చెయ్యాలా
మళ్ళీ ఐస్ క్రీమ్ తిను బటర్ స్క్రాచ్ ఓన్లీ ఇది తినడ
ఆ నా కూడా ఇస్త ఐస్ క్రీమ్స్ కూడా కానీ సమ్మర్ లో ఇట్లా
కానీ ఏవి పడితే అవి తినను అవి తింటాను అవి డ్రై ఫ్రూట్స్ అవి వేస్తారు చాకోల్ చాకోలేెట్స్ చిన్న చిన్నవి వేస్తాయి దాని మీదనే బాగుంటుంది టేస్ట్ కూడా అనేసి అప్పటికప్పుడు చేసినది కాబట్టి తెలిసినా వాళ్ళు చేస్తారా అందుకనేసి తెప్పించుకో నను ఐస్ క్రీమ్ అది మాత్రం తింటే బాగా